హలో రా ఏం చేస్తున్నావు ఇప్పుడే కాల్ చేసింది వెంటనే లిఫ్ట్ చేసావు ఫ్రీగా ఉన్నట్లు అనిపిస్తుంది
అవును ఫ్రీనే పండగ కదా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఇలా ఫ్రీగా ఉన్నా
నేను ఇంట్లోనే ఉన్నాను రా అసైన్మెంట్ పూర్తి చేయాలని అనుకుంటున్నాను కానీ కాన్సంట్రేషనే రావటం లేదు అసైన్మెంట్ మీద అప్పుడు అనుకున్నా చాలా రోజులయింది కదా మాట్లాడి ఒకసారి కాల్ చేద్దాం అని అందుకే నీకు చేసా
నేను అందుక ఇడు కాలేజికి బ్రేక్ ఇ ప్రఫ ఫెస్టివల్ టైమ్ అని చెప్పేసి క్యాజువల్గా కూర్చొని చదదా ఆమెను బుక్కి తీశా కానీ ఇంట్లో ఈ పనులు ఆ పనులు చెప్తూ పండగడ వీళ్ళ చదవాలని చదవడానికి ఇంట్రెస్టే రావడం లేదు
నిజమేర పండుగల సమయం అంటే ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది కదా ఏ పండుగ కోసం ఏర్పాట్లు చేస్తున్నారుార ఏంటి మీ ఇంట్లో
త్వరలో సంక్రాంతి చేస్తుందిగా అందుకే ఇల్లు మం ముందుగానే డెకరేషన్ చేస్తున్నాం ఇల్లుంతా క్లీన్ చేస్తున్నాం ఇంట్లో అయితే పంల మీద పంలున్నాయి
అవునరా మకర సంక్రాంతి అంటే మన తెలుగు రాష్ట్రలో చాలా గొప్పగా జరుపుకునే పండుగ కదా ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఇంకా చెప్పన అవసరం లేదు ఆ వాతావరణమే వేరే లెవెల్లో ఉంటుంది
అవును నిజమే మా ఊర్లోయితే ఊరంతా ముగ్గులతోనే ఇండ్ల ముందర ముగ్గులతోనే గొబ్బెమ్మలతో నింపేస్తారు
అవును చిన్నప్పుడు నాకు గుర్తుంది ఉదయం లేచి బయటికి వెళ్తే ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు ఉండేవి వాటి మీద పూలు కూడా వేసి గొబ్బెమ్మలు పెట్టి అందంగా అలంకరించే వాళ్ళు అది చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది
విజమే నీ ప్లాన్స్ ఏ అంటే ఊరిక వెళ్తున్నావా
లేదు రా వెళ్ళాల అనుకుంటున్నాను ఇంకా పిల్లలు గాలిపటాలు ఎగరేయడం కూడా చాలా ఫన్ గా ఉంటుంది కదా మా ఊర్లో అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అందరూ పైకప్పుల మీద నిలబడి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు
అవున్రా చిన్నప్పుడి నేను గాలిపట మగిరేస్తో కింద పడ్డా ఆ బుడింటి గాలిపట మగిరేయడమే మానేసా
హ హ అ హ అవునా ఎవరి గాలిపట్టం ఎక్కువ ఎత్తుకు వెళ్తుంది అని చెప్పి పోటీ కూడా పెట్టుకునే వాళ్ళం కదా కొన్నిసార్లు గాలి బలంగా విస్తే గాలిపట్టం ఎక్కడికో వెళ్ళిపోతుంది
ఇలా ఒకసారి నేను మా అక్క పోటీ పెట్టుకోని గాలిపట్టాలేగరేశం అప్పుడు నా గాలిపట్టం చాలా ఎత్తుకెళ్ళి దారం తేగిపోయి అది అలానే వెళ్ళిపోయింది అప్పుడు నేను చాలా బాధపడి ఏడ్చా
ఓహో నిజమే
నీకు గాలి పట్టం
ఆ పండుగళ్ల చేసే అక్క వచ్చు అలా అలా ఇంకా పండుగల్లో చేసే వం కూడా చాలా ప్రత్యేక వంగా ఉంటాయి కదా మా ఇంట్లో ప్రతి సంవత్స త్సరం అమ్మ అరిసెలు గారెలు పాయసం కట్ చాలా రకాల స్వీట్లు చేస్తుంది
అవ్వా అరిసెల అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం
అవునా పండుగ రోజుల్లో అవి తింటే ఇంకా రుచిగా అనిపిస్తుంది కదా ఇంకా మా ఇంట్లో వంటకాలు అయితే వాసన వస్తూనే పండుగ వచ్చేసినట్లు అనిపిస్తుంది
నిజమే సంక్రాంతి మూడు రోజుల పండుగ కదా
అవును మొదటి రోజు బోగి కి ఇంకా రెండవ రోజు మకర సంక్రాంతి ఇంకా మూడవ రోజు అయితే పశువుల పండగ కనుమ
అవును భోగి రోజయితే పొద్దున్నే లేసి భోగి బోన్ ఫైర్ వేసుకొని చుట్టూర ఫ్యామిలీతో కూర్చొని పాత వస్తువులన్నీ మంటల్లోకి వేసి ఫ్యామిలీతో చక్కగా చేసుకోవచ్చు
అవును ఇంకా సంక్రాంతి అయితే ఆ రోజు రైతులకు చాలా ముఖ్యమైన రోజు పంట కోత పూర్త అయ్యాక వారు దేవునికి కృతజ్ఞతలు చెప్తారు సంక్రాంతి రోజు
నిజమే రా మన దేశంలో రైతులు చాలా కష్ట పడుతున్నారు కానీ వాళ్ళకి మంచిగా ఫలితం అయితే రావడం లేదు కదా వాళ్ళు వాళ్ళు కష్టపడడం వల్లే మనం ఈరోజు ఫుడ్డు తినగలుగుతున్నాం
అవున్రా నిజమే కనుమ రోజు కూడా చాలా ఆసక్తికర కరంగా ఉంటుంది కదా ఆ రోజు పశువులను అలంకరించి పూజలు చేసి గ్రామాల్లో అయితే వాటిని ఊరేగిస్తారు కూడా
మా ఊర్లో కూడా ఊరేగిస్తారు కానీ మా ఊర్లో సంక్రాంతి రోజే నైట్ ఊరేగిస్తారు కానీ కొన్ని సైడ్లు కనుమ రోజు ఊరేగిస్తారు ఎలాయినా చేసుకోవచ్చు
రైతుల జీవితంలో పశువులు చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటికి గౌరవం ఇవ్వడానికి కనువు పండుగ జరుపుకుంటారు కదా
అవును దాన్ని దైవంతో పోలుస్తాం కదా గోమాత
అవును మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు చేసే మంచి స సందర్భాలే ఈ
అవును ఈ పండ పండుగల వల్ల మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ తెలుస్తాయి ఇలా పండుగలు జరుపుకోవడం వల్ల మన ఫ్యామిలీతో కూడా బాగా ఇంట్రాక్ట్ అవుతాం
అవును అలాగే నే ఇలాంటి బిజీ లైఫ్ లో మనం ఉండలేం కాబట్టి మనం అందరం పనుల్లో బిజీగా ఉంటాం ఎప్పుడు కానీ పండుగల టైంలో మాత్రం అందరం కలిసి మేలిసి హ్యాపీగా రిలాక్స్ అయ్యే టైం దొరుకుతాది మనకు
అవును కానీ నాకు ఇంకో పండుగ అంటే చాలా ఇష్టం అది ఏదో కనుక్కో చూద్దాం
ఏ పండుగ అది దీపావళ
అవును సరిగ్గా చెప్పావు దీపావళి అంటే లైట్ల పండుగ ఇళ్ల ముందు రాత్రంతా ఫుల్గా దీపాలు పెట్టేసి ఇళ్లని అలానే వెలుగులోనే నింపెత్తుతాం
అవును కానీ ఇప్పుడు కలుష్యం పెరుగుతున్నందుకు కొంచెం జాగ్రత్తగా జరుపుకోవాలని అందరూ చెప్తున్నారు
అవును పటాకాయల వల్ల కాలుష్యం ఎక్కువ అయితుంది కాబట్టి లిమిట్లో కాల్చాలి
అవును మొత్తానికి పండుగలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవని మనకు ఆనందం ఐక్యత సంతోషం తీసుకొస్తాయి అందరినీ కలుపుతాయి అవి దగ్గరుండి
అవును మన బిజీ లైఫ్లో పండుగలు లేకుంటే ఎవరు ఎవరిని ఇంట్రాక్ట్ అవ్వరు బంధువులు రావాలన్నా పండుగ ఉంటేనే ఇంటికి వస్తారు ఏ పే రెంటం ఉంటేనే వస్తారు లేదంటే ఇంట్రాక్ట్ అవ్వరు
అవున్రా మరయితే ఈసారి సంక్రాంతికి మీ ప్లాన్స్ ఏంటి
నేను నేను మా ఊర్లోనే ఉండి మా పేరెంట్స్ తోనే ఇంకా ఫెస్టివల్ బాగా జరుపుకోవాలని అనుకుంటున్నా నీ ప్లాన్స్ ఏంటి
అవునా నేను చెప్పాగా ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాను కానీ బిజీ షెడ్యూల్ కుదురుతుందో లేదో అని అనుమానంగా ఉంది కానీ నీ ప్లాన్ అయితే బాగుందిరా బాగా ఇంటికెళ్ళి అమ్మ నాన్నలతో పండుగ జరుపుకుంటున్నావు
నువ్వు ఫ్రీ అయితే మా ఊరికి రావచ్చు
ఆ ట్రై చేస్తారా రావడానికి
హ్మ్
ఏమ్ ఏమ్ చేస్తారు మీ ఊర్లో
మా ఊర్లొనా
ఆ
మార్నింగ్ ఇక్కడ ఒకొసారి కాంటెస్ట్ గుని పెడతారు మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి ముగ్గులు పెట్టేసి ఎవరు బాగా వస్తారో వాళ్ళకి చీరలు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు
అవునా
హ్మ్
చాలా మంచి ఐడియా
ఇంకా ఇక్కడ కోడి పందాలు ఇలాంటివి కూనా చేస్తారు పండగకి
కోడి పందాలు చేయడం ఇల్లీగల్ కదా
ఇల్లీగలే కానీ మన ఊర్లల్లో పల్లెలల్లో అన్నీ నార్మలే ఆ
అవునా మరి పేకాటలు ఆడతారా ఈ మీ ఊర్లో
లేదు అట్లాంటివి బ్యాన్ అయితే చేసేసారు కోడి పందాలు ఇలాంటివి ఎంటర్టైన్మెంట్కే మళ్ళీ దాంతో ఏం బెట్టింగ్ అవేమ్ ఉండవు
అవునా అదైతే మంచి ఆలోచనే
అంతే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్
అ
నేనే రాత్రి చిట్లాకు ఉప్పని వేస్తాం దాని చుట్టూర ఆవుల్ని వేసి దాంతోకి త్రీ స్టోన్స్ విసిరేసి మనలో ఏమన్నా కోరికలు ఉంటే కోరుకొని దాంతోకి వేస్తాం
అయ్యో ఇంద మంచి ఆచారం ఉందా మీ ఊర్లో
మా ఊర్లో ఎవ్రీ టైం ఇలానే చేస్తాం సెకండ్ డే సంక్రాంతి రోజు నైట్ ఎలా చేస్తాం
మరి కొత్త బట్టలు కొన్నావా ఇంకా లేదా
కొనేస ఆల్రెడీ
ఎలాంటి బట్టలు కొన్నావు
నేను నార్మల్ ఫార్మల్స్
అవును
అవును
సరేరా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం
సరే ముందుగా హ్యాపీ సంక్రాంతి
మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా హ్యాపీ సంక్రాంతి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను
థ్యాంక్ యూ
థ్యాంక్ యూ బాగ జరుపుకోండి సంక్రాంతి
మీరు కూడా
అందరికి చెప్ప చెప్పానని చెప్పండి సంక్రాంతి శుభాకాంక్షలు కాంక్షలు
ఓకే మీ కుటుంబానికి గురించి చెప్పాను నని చెప్పండి
సరే రా అయితే బాయి
బాయ్